ఆబ్
హలో
హలో ఆ బావ హలో
ఎం చేతనావ్
హలో ఏం లేదు అటీగానే ఉన్న నువ్వేం చేత్తనవ్
నవ్ ఇరనా
ఏం లేదు అట్టిగానే ఉన్నా ఏం చెత్తనవ్ తన్నవా లేదా తన్నవా లేదా తిన్నవా లేదా
ఆ
హలో కుర్ర
తిన్లే ఇంక తిన్లే ఇప్పుడెం తిన్లే ఇంకా మ
ఇంట్ల సిగ్నల్ అత్తలేనట్టున్నది ఇంట్లా సిగ్నల్ అత్తలేనట్టున్నది ఇంట్ల సిగ్నల్ అత్తలేద్
ఏ అందుకనే ఇగ వైఫై తీస్ అత్తలేదబ్బ ఊకే ఇది కన్ వైఫై పెట్టియ్యాలి ఇగ
ఆ పొట్టిది ఏం చెతాంది అ అహ
హు వత్త అంటది సుక్కలు సూపెడుతది మరి మీ మమ్మీకి ఉహ్ ఇంక కింద పోయ్యకు
లోన్ ఏమైంది లోను
ఏమో ఇదే ర్ సప్పుడు చెత్తలేదు మనిషా మళ్ల ప పటించుకుంట లేదు అది
ఆ
హు ఈడ పనులున్నాయి పనులన్ని అగిపోతాన్నాయి ఇంకా
ఏం పన్లు
హు ఉన్నాయి గదే ఇగ చూడాలె ఏదనా షార్ట్ చేయాలి కదా ఇది అత్తే ఒక మళ్ళీ ఇంకొక దీన్ని దీన్ని తీసుకొని చిట్టి వేసుకొని స్టార్ట్ చేద్దామని ఉన్నా ఏ మళ్ల ఇద అయితలేదు మళ్ళ ఇది ఆనే రమ్మ ఇదేమో మనం బతిమిలాడిన ఒ పది పదిహేను రకము వేసిరీ ఆ చేత్తన్నమో అలి ఇది ముందు పడతలేదు ఆన్నే రా ఇప్పిత్త అని చెప్పే ఇప్పిత్త ఇది దీని దర ఉండల్నా ఉండోద్దా ఎన్ని ఉన్నాయి కట్టేటి ఎంత పెండింగ్ అయితన్నయి ఎన్నాకు ఇంక ఎయితారు ఇక చిన్నోడూ ఆట అన్నడ దెబ్బలే దెబ్బలకి మరిగిండు బాగ దాన్ని ఎంత కొట్టిన మన చే ఎంత ఎంత కొట్టిన చేతి నోక్తవె గాని ఏ గింత కండ
కొట్టుడు కాదు తొడ తోడలు పిండాలే ఇగ
తొడలే పిండాలంటావ
తాబ్ తొడల్ పిండితేనే మరి హాయిమంటాది అప్పుడు
అంతేన
ఆ మరి అప్పుడైతే ఇం ట్టడు తొడలు పిండి జూడు ఒక్కసా సరి
సూద్దాం ఇగ ట్రయిల్ చేద్దం
గదే మరి తొడలు పిండితేనే ఇంటడు
ఉహ్ ఏం ఈడు చెన్నగాడు ఏం సె త్తాండు
ఆళ్ళు ఇప్పుడే అటు మార్వాడోళ్ళంటికి పొయ్యొచ్చిళ్ళు
ఎందుకొ
ఈయలాళ్ళు అదోటి ఇదోటి పెన్నులు బుక్కులు అదొటి ఇదోటి పాంచుతారు పిల్లలకు
ఉహ్ హ్ ఓకె
అటు పొయ్యొచ్చిళ్ళు
ఆహ ఇంక
ఏం కూర మరి
గ ఏమ్ ఉండయి ఏం లేదు ఏం కూరంటంది బిన్నగాపో నిన్న వండింది అ పొద్దున బెండకాయ ఫ్రై చేసాం ఇప్పుడు ఏమి అదే ఉన్నది ఇంక ఇప్పుడు ఏమి వండలేదు ఏమనా తీసుకొద్దాము అని అంటే నీ అమ్మ నాకు ఇక్కడ పెట్రోల్ అయిపోయింది ఎన్ని పెట్రోల్ బంక్ తిరిగినా ఇప్పుడుకు పెట్రోల్ తీకులేయింది బండి ఆగిపోయింది న్
పెట్రోల్ లేదా
ఏ బంకులో పెట్ట్ర లేదు పొద్దున ముొద్దాన్ అదే పది ప ఏడ ఎనిమిది పెట్రోల్ బంక్ ల చూసి వచ్చిన మొత్తం క్ ఆ బోర్ట్ పెట్టేసారు క్డౌన్ వటట్న్నద
ఎవ మరి రేప్స్ సీఎంల తోటి మీటింగ్ ఉన్నది
ఆ
రేపు బి య్యం కు సీఎం ల తోటి మీటింగ్ ఉన్నది
యి మళ్ళీ ఇంకోసారి లాక్డౌన్ అంటే సక్క అ
లాక్డౌన్ అంటే లాక్ డౌన్ అంటే ఏం కాదు ఇంట్లకి వెళ్ అకుంటా కాదు కానీ
అ ఈ లాక్డౌన్ వరు ఇండ్లకే లే ఇ లాక్డౌన్ కరోనా వచ్చినప్పుడు లాక్డౌన్ ఉంటా జాబ్ చేసినంగంది రోజు బైక్ మీద పోయ జాబ్ చేసిన అంగతి అయింది నీరైన ప స్తింది లీడ్స్ సత్యి క్లోజ ఏది అందరికి
వర్క్ ఫ్రమ్ హోమ్ జాబర్లకంత
వర్క్ ఫ్రమ్ హోమ్ ఎం ఎందుకేస్తారు చెప్పు అని ఎప్పుడు సేల్ చూడున్నాడు వర్క్ ఫ్రం హోం చేస్తాడా షాపులో ఉండవ్ వర్క్ ఫ్రొం చేస్తే కొంతమంది అనా ఐటీలో ఎంత మంది ఉన్నారు చెప్పు ప్రశాంత్ కడితే ఫ్యాన్ద ఐటీ లో ఉన్నారు అందరికి ఐటీ జాబు లేవు కదా జాబ్ ఉన్ననికి మాత్రం వర్ ఫ్రమ్ హోమ్ ఇది పత్తడు ఐటీ వర్క్ ఫ్రమ్ అమ్ అన్నావు ఇంటర్నెట్ కూడా బంద్ అవుతుంద అంట ఆల్రెడీ జర్మనీలో బంద్ అయిపోయింది ఇంటర్నెట్ బంద్ అయి అద అయిపోయింది అందరు నడుచకుంటూ పోతారు ఆఫీస్కి వరి ఇంటర్నెట్ ఇప్పుడు పెద్ద అంత గేమ్ మొత్తం నోరు మూసుకొని, పాతక జీవితానికి పోతం కావచ్చు మనం. సంవత్సరం ఉంటే. ఆ, నువు పోవాలె నేను పోవాలె, పొలం పని చేసుకొని రావాలె. కనీసం బోర్లేయడానికి కరెంటు లేకపోతే ఎట్లా? చేదాలి ఇప్పుడు.
అదే కదా.
ఉమ్, అందుకని ఒక ముఖ్యమైన యాప్స్ ఒక మూడు యాప్స్ ఏసి పెట్టుకోవాలంట మనం. ఏదో చెప్తున్నరు.
ఏంటియయి?
అవునా, ఎమర్జెన్సీల టైంలో మూడు యాప్లు డౌన్లోడ్ చేయాలంట నీకు పంపిత్తా. ఒకటెమో మ్యాప్స్, ఆ ఆఫ్లైన్ డ్లగూడ మాప్స్ వస్తది. ఇంకోటి మీ చేతుల ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఒక మ్యాగ్నెట్ ఉన్నా, చేతుల అగ్గి పుల్లున్నా, కరెంట్ ఎట్ల జనరేట్ చేయొచ్చు? చ ఫోన్ చార్జింగ్ ఎట్ల పెట్టచ్చు కరెంట్ లేకపోతే? ఆ ఇట్ల ఏ క్వశ్చన్స్ అడిగిన కూడా దానికి సమాధానం ఇత్తదంట ఒక ఏఐ. ఎట్ల బతకొచ్చననేది నా చేతిల గివ్వే ఉన్నయి అట్లా అదొకటి ఉండాలంట. ఇంకోటి ఏదో చెప్పిండిగా మూడు యాప్స్ ఏమో విన్నా చూడాలి. సేవ్ చేసినా కాని పంపిత్త. మీరందరు హైదరాబాద్ వస్తా అంటరు, మీ యా బిస్కెట్ అయితరు మళ్ళ.
ఎవరందరు?
సందీప్ వాళ్ళు అత్రరేమో?
అవునా?
రవ్ మూడు రోజులు అత్తరంటగని మరీ? చూత్త, పోత అనుకుంటాన వర్క్ ఫ్రమ్ హోమ్ దొరకబడదామని. ఒకటి దొరికింది చూసుకొని అత్ త్త అయిపోతదని చూత్తాన. ఇప్పుడు ఇంకెందుక్ర జల్ది ఐటీ జాబ్లు జల్ది దొరుకుతయి కొంచమ్ డబ్బులు కడతెకానీ, ఐటీ జాబ్ లు జల్లీ దొరికేటట్టు ఉన్నయి. ఎందుకంటే జల్దీ ఇచ్చి పడేత్తరు వర్క్ ఫ్రమ్ హోమ్ అని. అది బాధ. ఇప్పుడు కొంచెం జాబులు జల్దీ ఇచ్చేటట్టు అయితయి అన్నట్టు. వేకెన్సీస్ జల్దీ ఫిల్అప్ చేసుకుంటరు అట్లా. ఇంకా? చుత్తాన, వర్క్ ఫ్రమ్ హోమ్ దొరక పట్టుకొని రెండు, మూడు నె రెండు, మూడు నెలలు పడుతది కానీ, మంచిగా కొంచెం ట్రైనింగ్ ఇచ్చి అవన్ని ఇచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇత్తడు అన్నట్టు ఒక ఆరు నెలలు కడితే మంచిగా గట్ల. అట్ల చుత్తానిగ నేను. ఇంకా?
చెప్పాలె, పెట్రోల్ ఎప్పనుంచి లేదు అయితే?
ఏ ఇగ పొద్దున భయం భయంగనే చిన్నగనే పట్టుకున్న తర్వాత భయం భయం గుడుగుడుగని అంటాంది. భయం భయంగనే అచ్చినా నీ అమ్మా ఏడ ఆగిపోతది, ఏడ ఆగిపోతది మొత్తానికి మైనస్ ల ఫార్టీ చూ పెడతాంది ఇది. ఈ సెన్సార్ కరెక్ట్ లేవు, అయిపోతాంది గుడ్ గుడ్ ఒకోసారి అన్నది ఆగ్ పోని దగ్గరకు అచ్చింది అని చెప్పేసి, పోదామ అనుకున్న, ఆయింత పెట్రోల్ పోపిచ్చుకొని పోదామనే లోపట్ల పోతేనే నే ఉన్న పెట్రోల్ బంకులత్తనే న్నయి పోతనే ఉన్న, చిన్నగ ఊర్లక్ పోయినా నేన పెట్ మొత్తం బంధే, ఘోరమసల్కి. ఈడేమో బంద్ కాదు అన్నీ ఆ సజ్జనారెమో అన్నిటికి దగ్ గట్టేమో ఉన్నాయని అంటాడు, ఈడేమో పెట్రోల్ బంకులల్లా పెట్రోల్లేదు.
అదే కదా, అదే కదా
వీడేమో బాధలు! ! ! ! ! ! ! ! ! ! ఏంద్ర ప్రభుత్వం! ! ! ! ! ! ! ! ! ! ప్రభుత్వం. నాలెడ్జ్ లేని ప్రభుత్వం ఉన్నది ఇడ.
అదే కదా. వాడు లేదనుకుంటే, బంద్ పెట్టుడు ఎందుకు?
లేదన్ ను మళ్ళా ఇ మెసేజ్లు మాత్ త్రము అన్ అందరికి అందరికీ తగ్గినట్టే ఉన్నద్ కాదు బందైతది ఇపుడు నీకు, ఆ ఎందుకు తెలుసా? మెయిన్ ప్లాన్ ఇరాన్ మెయిన్ ప్లాంట్ మీద గ్యాస్ ప్రపంచం మొత్తం వచ్చేదే ఇరాన్ నుంచి అత్తది. ఆ మెయిన్ ప్లాంట్ మీదనే గ్యాస్ బంద్ అయిందంటే, దాంట్ల బాంబులు ఎస్సిర్రు కదా నీకు దాని మీద మొత్తం కొల్లాప్స్ చేసిర్రు కొన్ని లక్షల, వేల కోట్లు లాస్ ఇప్పుడవి. అవి ఎప్పుడు బిల్డప్ కావాలె? మళ్ళ ఆ గ్యాస్ దాని మీద చేసి ఆడ, గ్యాస్ దానిద మన దగ్గర కూడా తయారైతది, పెట్రోల్ అత్తది కొంచెం ఎందుకంటే, రిలయన్స్ ఉన్నాయి కదా, రిలయన్స్ వి వాళ్ళై వీలై ఉన్నాయ్, ఇప్పుడు రిలయన్స్ జియో వాళ్ళై పర్సనల్ ఉన్నాయ్, పెట్రోల్ మరి. ఇప్పు ఈ సముద్రంలో తయారు చేసేయి కానీ అంతగనం ఇంత ప్రొడక్షన్ అత్తది, ఇండియాకి సప్లై చేసే అంత రాదు గా.